ఆ హనుమా వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఎలా ఉన్నారు మీరు
ఉ బాగున్నం మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాం తిన్నారా
ఉమ్ ఇంకా లేదు సిస్టర్ తినాలి
ఉ ఏం చేసారు ఫుడ్డు లేదు ఇంకా మేం ఇప్పుడ మనింగ్ నుంచి లేదు హు
గొంగూరు పచ్చడి చేశాను ఇంకా తినాలి
మేము చేస్తాం ని మార్నింగ్ నుంచి తినలేదు ఇక్కడ అంటే మా రిలే స్ ఇట్లా గొడవ పన్నారు
ఆహా ఓకే
ఆ
అ
బయటికి వెళ్ళలేదా
బయటికి సమ్మర్ ఎండ ఎక్కువగా ఉంది కదా సో వెళ్ళలేదు కాలేదు సిస్టర్ ఎక్కువ అస్సలు కావడం లేదు ఇక్కడ మరి ఎక్కువ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలక ఏంటంటే నీరసం వచ్చ చేస్తా ఉంది బాడీ డిహైడ్రేట్ అయిపోతా ఉంది బాడీ మొత్తము
ఇక్కడ ఇక్క ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కానీ బయటికి వెళ్ళాలి తప్పదు
అప్పటికి నేను సబ్జా వాటరు కొబ్బరి నీళ్ళు వాటర్ మేలను ఈ మజ్జిగ ఇవన్నీ తాగుతా తీసుకుంటా ఉండి కూడా నాకు బాడీ నీర్స్ మూవ చేస్తూ ఉండంది
అ డైరెక్ట్ లైన్ పెట్టించుకోవాల్సింది బాడీ కూల్గా అయిపోయింటంది కదా
కూల్గా అయిపోతు వతుంది పెట్టించుకుందాం ఇవన్నీ తీసుకుంటే అది అవసరం లేదు కదా
ఆ
హ
అదే ఎక్కువ హీట్ అవు హీట్ అవుతుంది అన్నావు కదా సో అందు
ఆ అవును సో హీట్ అంటే అలా కాదు ఇప్పుడు ఈ సమ్మర్ లో అట్లాంటివన్నీ తీసుకుంటే కొంచెం మా హెల్త్ బాగుంటుంది కదా
హా
అందుకని చెప్తున్నా నేను
హ
అ
ఫెస్టివల్ కదా శ్రీరామనవమి ఎలా చేస్తున్నారు
ఆ రేపోయికదా శ్రీరామ్నవమి
హ
ఏం లేదు లేదు నార్మలే ఇంట్లో ఇల్లువాకులన్నీ తుడ్చుకొని దీపం పెట్టి ఆయనకి పానకం ఇష్టం కదా
హ
సో పానకం ప్రిపేర్ చేసి వడపప్పు నైవేద్యంగా పెడతాము
అ
తెలుసా మీకు పానకం అంటే
హ తెలియదు
పానకం అంటే వాటర్ కొంచం వాటర్ తీసుకుంటామా వాటర్ లో బెల్లం తెల్ల బెల్లం ఉంటుంది కదా తెల్ల బెల్లము బాగా దంచ వేసి ఆ వాటర్ లో మిక్స్ అప్ చేసి లన్నమాట మొత్తం మొత్తం కరిగిపోయేదాకా వాటర్ అంతా మిక్స్ అప్ అయిపోతే అది పాన పకం లాగా అయిపోతుంది సో అది పానకము నెక్స్ట్ వడపప్పు అని అంటే పెసరపప్పు
హ
ఆ వడపప్పు అంట అంటే అదే నాన్ పెట్టుకుంటాం ఒక టూ అవర్స్ బిఫోర్
హ
ఆన్ పెట్టుకొని ఆ వాటర్ అంతా వంపేసి అందులో కొంచెం ఉప్పు ఉప్పు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకుంటాము కలిపేసుకొని అట్లే దేవుడికి ఈ విధ్యంగా పెడతాం అన్నమాట
హ
మీ మీర ఎట్లా చేసుకుంటారు
ఇటు సైడు పాలకం అంటే ఆ ఇదేంటి పోలీకలు చేస్తారు కదా పోలీలు
ఆ పోలీలు
ఆ అట్లా అట్లాగ చేసేసి కలుపుతారు
ఆహా ఓకే
హమ్ వడపప్పు అదంతా మామూలు నార్మలే అట్లే చేస్తారు మళ్ళీ దాంట్లో వేపాకు పూత అదంతా వేస్తారు
ఇ వేప వేపాకపోత అది ఉగాదికి కదా చేస్తారు ఉగాది పచ్చడా
ఆహా వీళ్ళు కలుపుతారు అట్ల ఎందుకో మరి తెలియదు వేపా పువ్వు కూడా కలుపుతారు తార్
ఆహా ఓకే
ఉ అంటే టెంపుల్స్ అట్ల వెళ్ళరా
ఆ
అంటే పండగ కదా పండగ వేళ టెంపుల్స్ కి
టెంపుల్స్ కా వెళ్తాము రామురు వా శ్రీరాములు వారి టెంపుల్ ఉంటుంది కదా ఇక్కడ ఉత్సవాలు చేస్తారనమాట తొమ్మిది రోజులు పదకొండు రోజులు అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొ ఒక వాహనం పైన ఆయన ఊరేగుతూ ఉంటాడనమాట
హ
ఆ మొన్నటి వరకు మొన్న రథోత్సవం జరిగింది అంతకు ముందు గరుడు వాహనం పైన ఊరేగార ఆయన అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం అనమాట
అంటే శ్రీరాముడు అంటే వెంకటేశ్వర స్వామి అక్కడ తీసుకెళ్ళలి ఆయన్ని ఆయన్ని ఊరేగిస్తాడా రాముల వారి
వె వెంకటేశ్వర స్వామి కాదు వెంకటేశ్వర స్వామి వేరు కదా శ్రీరాములు సీతారా స సీతాదేవి రాములు వారిని అలంకరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన ఊరేగిస్తారనమాట మాడవీధుల్లో
హ అంటే నను ఆ ముందు అంటే కొన్ని చోట్ల చూసాలన్నమాటలా అట్లా ఆయన కూడా అట్లా ఊరేగిస్తా ఉంటే అందుకు ఆయనే ఊరేగిస్తారేమో అనుకుంటే ఇదే పెయింటి స్పెషల్ ఇంకా ఓన్లీ అవేనా వడపప్పు పానీకం ఏవ ఐటెమ్స్ లేవా
ఇంకా అదే సిస్టర్ ఇంకా ఇంకా ఇంకేం ఉండది నాకు తెలిసి మేము అదే చేసుకుంటాము ఇంకా మీ ఊర్లో మీరు చెప్పిన కొంచెం డిఫరెంట్ గా ఉంది పానకం చేయన్ అంటున్నారు అదగ వేపాకు అవన్నీ మేము వేపాకు అంటే ఉగాది వ చేేస్తాము వేప పూత మామిడి మావిడి పం మామిడికాయలు
మహ్
ఆ ఇట్లాంటివన్నీ ఒక ఆ ఆరు రుచులు. కలిపేసి కొత్త చింతపండు పచ్చిమిర్చి ఉప్పు అదంతేస్. ఉగాది పచ్చడిలాగా చేసుకుంటాము
మహ్
శ్రీరామనవమికి అలా చేసుకుంటున్నారేమో
హ్మ్మ్
హ్మ్మ్ అది
ఇంకా ఫెస్టివల్కి బట్టలు అదంతా ఏం తీసుకొచ్చుకోలేదా
ఏంది ఏంది
ఫెస్టివల్ షాపింగ్ లేదా
త ఫెస్టివల్స్ దీనికి ఉండదు ఫెస్టివల్ షాపింగ్ అంటే సంక్రాంతి దివాళి ఆ ఇంకా వినాయక్ చవితి ఇట్లా ఉంటాయన్నమాట ఈ అహ్ వీటికంతా షాపింగ్ అంతా ఉండదు కృష్ణాష్టమికి శ్రీరామనవమికి కి ఇంకా ప్రతి దానికి షాపింగ్ చేయాలంటే ఇంకా ఈ మధ్య తరగతి కుటుంబాలు షాపింగ్కే పెడతారు ఇంకా కి మనం సంపాదించిందంతా మహ్ మీరు మీదయిపోయిందా షాపింగు
షాపింగ్ చేయక వన్ ఇయర్ అయ్యింది
వన్ ఇయరా
హమ్
దేవడా
అన్నీ అంటే బి బిఫోర్ ముందు తీసుకున్నవి ఉంటాయి కదా
అవునవును
ఇంకా అవే యూజ్ చేస్తాన్నాము ఇంకా ఈ మధ్య ఇంకా తీసుకోలేదు అంటే చిన్న చిన్న ఆ పండగలకి షాపింగ్ అదంతా ఏం లేదు అట్లా చేస్తే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ అయితే చేస్తారు మహ్
అవున్లెండి బ డబ్బుండే వాళ్ళకి ప్రతిదీ పండగే కదా సిస్టర్
ఆ
మహ్
మీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఎవరైనా
మా ఫ్రెండ్స్ ఎవరు చేయలేదు
మహ్ అంటే ఇప్పుడు ఓస్తాది అది ఎట్లా కదా అంటే బయట ప్లేసెస్ తిరిగిరానికి
మహ్ మ్యారేజ్లోకి వచ్చినాక ఫ్రెండ్సు మొత్తం గాన్ సిస్టర్ ఓన్లీ ఇంకా మనము ఈ అత్త అత్తారింటికి పరిమితం అయిపోతాం అన్నమాట ఇల్లు పిల్లలు ఇల్లాళ్ళు అంటారు కదా సోలైక్ అహ్ అట్లని మాట లైఫ్ అట్లా అట్లా అట్లా అట్లా సాగిపోతా ఉంటది ఈ పిల్లలతో ఈ ఇంటి పనులతో బెజరైపోతమన్నమాట
మీరొక్కరే కాదు కదా చేసేది
నేనొక్కరే కాదు మా అత్తయ్య కూడా ఉన్నారు హెల్ప్ చేస్తారు ఆవిడ కూడా లైక్ ఫ్రెండ్స్తో తో షాపింగు బయట ఔటింగు అని అంటే ఇప్పుడున్న కాలంలో ఎ ఎవరెలా ఉన్ తెలియదు కదా మా వొళ్ళు అయితే ఎక్కడికి పంపియరు వెళ్తే ఫ్యామిలీతోనే ఎళ్ళాలి
హ్ అంటే డీసెంట్ ఫ్యానీ
ఉ డీసెంట్ ఫ్యామిలీ ఏం లేదు అ అట్లాలంతా ఏం లేదు
ఉ
మీకి ఇంకా ఇంకేముంది మీరేం చేస్తారు ఫుడ్ ప్రిపరేషన్ ఈ రోజ
ఏం చేస్తారు మార్నింగ్ టిఫను
మార్నింగ్ మార్నింగ్ ఏం చేసినను దోస ఎగ్ దోస పోసుకొని తిన్నాను. ఒకటే పోస్కోని తిన్నాను ఇప్పుడేమో ఆకలి అవుతంది తినాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడే. కొంచెం వాళ్ళు ఎండకు వచ్చే కొంచెకొద్ది పాపం డ్రీల్లా ఇది వాళ్ళ వల్ల కాలేదు.
అంటే మీరు క్యారేజ్ అంపివ అంపివరా
ఆఫ్టర్నూన్ చెక్చన్స్ కదా ఇప్పుడు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు.
ఆహా ఎప్పడు నుంచి ఆఫటర్ నూను వరకు
ఆఫ్టర్నూన్ సెక్షన్స్ స్టార్ట్ అయ్యి టెన్ డేస్ పైన అయిపోతా ఉంది.
ఉ అంటే బార్నింగ్ మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు. ఆ
సెవెన్ థర్టీ కి అట్లా సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కంత స్కూలో ఉండాలి. ది సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి
ఉ
ఆ హ
సర్లే సిస్టర్ ఉంటా బాయ్
ఆ
హొ